హలో
చెప్పండి బాగు బాగు ఎన్నారా
ఆ ఏ ఎతాను
మా అక్క వాళ్ళ భర్త ఐ మీన్ మా బావ గారును మా బిడ్డ గారు అట్టాడుకుంటున్నారు చూ స్తున్నారాడ్ని
చూడాడి నాకు కనపడదు కదండి నేను ఎలా చూస్తా నేను చూడలేదాని మీరు వినిపిస్తున్నారు నువ్వు చూస్తున్నావా అక్క అనచ్చండి అంటే ఎందుకండి
ఫలాల
గాలి చరడి మళ్ళీ అక్క అన వచ్చు నాక అంతా అభిమానంే ఇవ్వకడి అ
అ వయసు పె మాత్రం గ గౌరవయ ఎట్
అవునా ఎం చితనవ
అదిగానే ఉ మీరు ఏం చేస్తున్నారు
జ మంచివి ఈ ఆహా ఏంలేదు తిన్నవా
ఆకా ఎంత సేే ఉనుగుంది మ బబవా వ ప చెడు పనుగులు పాప్పు గరలు తన్నా
ఓ మీ బాబ బాగా ఎత్తడుెతున్నాడుగా నీకోసం
మాస్మాట తెచ్చ
అ మీ అక్కకు మీ బావ అంటే అందిస్తావా అవునాా
మరి మీ అక్కళ్ళ ఇంటికి ఎట్ట్ నువ పోయినా ఎన్నళ్లుయింది మన అర్జేది కంద అంటే సరిగాని మీ అక్కోళ ఇంటికి ఎనలేదు తీమ్మ అంటున్నాను రాళ్ళ
ఆహా మీ మాటే సరిగ్గా వినబడాడం లేదు
ఎన్నల్ లేంది మీ అక్క వాళ్ళ ఇంటికి బాగానే పోయినావు అంటన్న
మా అక్కా కొడుక్కి సంబందాలూ వచ్చినాయి అండి
ఉ అవునా గట్టేగానే కోడు తనగా కొంచెం చిన్నగా మాట్లాడు మరి
ఆ సరే
ఇంకేం చెత్తన్నావ్
ఎం లే కలిగానే ఉన్న పాప బాగుందా
బాబు బాగున్నాడా
ఓ బాబు వేరే సూపర్
ఏ సుపర్ ఏ మా బాబు అయితే మొత్తం బక్కగా అయ్యిండు అప్పటికి ఇప్పటికి అప్పుడు మంచిగా లడ్డుగా ఉండే ఆ మౌతు రోజు స్ప్రే కొడుతండు మా బాబు ఊకే
అవునా
మీ బిడ్డ ఏచేస్తూ
మా బిడ్డ పిన్ని పిన్నీ అని అరుచుకుంటుంది
మీ పిన్ని ఆరోగ్యం ఎలా ఉంది
బాగుంది అండి
ఆ మొన్న కొంచెం ఆరోగ్యం దేబ్బా దేబ్బ తిన్నారట కదా మరి మంచిగా నిమ్మలం అయిందా
మంచిగానే ఉన్న ఇప్పుడు
ఉందా ఆ ఉంటాదని తీగానీ మీ బాబాయ్ బాగున్నాడా
మా బాబాయ్ ఆ ఆ బాగా ఉన్నడు
మీ అమ్మ బాగుందా
ఆ బాగుంది
మీ నాన్న బాగున్నా
బగున్నాడు
ఏ మా ఇంటికా మొత్తం ఈ రెడ్ కలర్ గోడలు కట్టిరు ఎర్ర ఇటుకల తోనీ
ఎర్ర ఇంట్లో పెడలు కావచ్చు అందుకే ఎర్రగా ఉన్నాయ్
ఓ కిందను బిస్ మళ్ళ తర్వాత తనే ఏమో అదేదో అంటరు కదా దాన్ని బెడ్ పోతారట బెడ్ బెడ్ పోసిర్రు తర్వాత ఆహా సిమెంట్ వేసి కట్టిర్రు ముందుగాల అయితే అసలకు బిస్మెంట్ సిమెంట్ ను ఉష్కే కాదు అవి రాళ్ళు
అవునా అవును
నా అయితే ఎర్ర ఎర్ర ఇటుకల తోనీ గోడ లే మన
ఆ
అస్కు టాయిలెట్ కడతారు మళ్ళా ఆట్ సైడ్ అవుతలా ఇయో గీ ఇక్కడ పిల్లర్ కన్పడే కాడ అట్ నుంచి అటోక గోడ బీస్మేట్ అయిపోయి అట్ సైడ్ కూడా బీస్మెంట్ లేపిండు ఇయలా మూడు బీస్మెంట్ లేపిండు ఇటుకెళ్ళలి అట్ అటు మోత్తామే రోండి
ఆ ఆ అట్లైంద అయితే
ఆ బోహ్ మా ఇంట్లనైతే ఊకే టీవి మొగుతనే ఉంటది అసకేడ పనే ఉండదు మ ఇంట్ల టీవీ పోరగాలు చుత్తరనే పో పెడితే ఊకే టీవీ మోగుతనే ఉంటది మీ ఇంట్లో టీవీ చుత్తర అండి
ఆన్
చెల్లేగారు
ఆ అక్క చెప్పండి
మీ నెత్తంతా పిచ్చి పిచ్చి ఉంటది నాన్నేప్పుడు జుట్టేస్కోలేదా అండి
మీ లైన్కే అడ్డు కట్ట పడి
అవునా మా పెళ్ళిక్ గట్లనే ఊగ్ కే నీల్లేయానే ఎయడు ఊకే నీల కార్వే మాకెల్ అయితే అసకు మంచిగా నిల్ ఓచ్ తే మంచిగా ఏ పనైనా చేస్కోబుద్దైతది గానీ అ నీళ్లేయ్యడు పడ్లేదు పిచ్చి లే కాటాడు ఆ నీళ్లోడైతే అసకి ఎప్పుడు నీళ్లే రానే రావు మీకొత్తాయ నీళ్ళ మంచిగా
ఆ మాక్ మంచిగా ఒత్తై అంట
మరి మీ కళాశాలక్కెప్పుడు పోతన్నావ్ కళాశాలకు ఎప్పుడు పోతున్నావ్ ఆ కళాశాలలో అందరు కుశలమేనా
కళాశాలలో అందరూ
కుశలమేనా
ఆ కుశలం గానే ఉన్నారు మీరు కుశలమేనా
మేల్ము మే మే మే మెంకూడ కుశలమే మాం మా ఆయన గారు కూడ కుశలమే మా పిల్లోడు కూడా కుశలమే
మీ పిల్లా కుశలమేనా
మా పిల్ల కూడా కుశలమే మీరంత్
మీ ఇంట్లో మీ ఇంట్లో కుక్క పిల్ల కుశలమేనా
మా ఇంట్లో కుక్క పిల్ల లేదదే
పోయిన సంవత్సరం తెచ్చిండు గాని ఇగ కుక్కలు ఉంటయో చిన్న పిల్లలు గదా ఊక పోయిదాన్ నోట్ల ఎల్ వెడ్త్ టారనీ మా ఇంటి పక్కన ఒక్లోల్ ఉన్నవ్ చూసినవా వాళ్లింట్ ఇంటిపక్కన్ ఇంకొకర్ ఉన్నావ్ చూసినవా
ఆ
వాళ్ ఇంటి పక్కన ఉన్నోలక్ ఇచ్చినాం మరి ఇల్లు పక్కన ఇళ్లైతే మళ్ ఊరికొత్తందనీ ఇంగ్ అటు పక్కనోళ్ళ పక్కనోల్ అట్ పక్కనోల్కిచ్చినం ఏం చేత్తన్నావ్ మార్ నువ్ ఇంకా
లేదక్క కాదు కద సిగ్నల్తో
మా ఇంటికి రారాషేల్ రోండ్ రోజుల్ ఉండువు
మాక్ కదా మా కళాశాలక్ వెళ్ళాలి
ఊకే చాల చదువుల బిడ్డవి అయిపోయినవాని దేక్క లేవుగా మొత్తం
అట్లానే ఏం లేదు చదువుకుంటే జర బతుకులు బాగుపడతాయి కదా అని చిన్న ఆశ
అట్లే చదివే ఒక మనిషికి మార్గదర్శనం చదివే ఒక ఆ మనిషికి గౌరవం చదివే ఒక జీవితం చదివే ఒక సాహస సం చదువుకోవాలనే చెప్తాను ఆడపిల్లలు ముఖ్యంగా చదువుకోవాలి ఎదిగే పిల్లలు ముఖ్యంగా చదువుకోవాలి చదువులేనిది జీవితం లేదు అని గుర్తించాలి సమాజంలో ఉన్న ఆడ పిల్లల్ని అందరినీ చదివించాలనే నేను కోరుకుంటాను అలాగే నువ్వు చదువుకోవాలని కోరుకుంటాను కానీ విశ్రాంతి లేకుండా ఉండడం కూడా అది పద్దతి కాదు చెల్లి రెండు రోజులు వచ్చి మా ఇంటికాడ ఉం
ఇగ విశ్రాంతి లేేకుండా మనం పోరాడుతూ లైఫ్ జీవితంలో ఇంకా ముందుకి వెళ్తాం
మా నా బిడ్డ నా కొడుకుతోనే ఆడతాంది నా బిడ్డ ఆడతాంది నా కొడుకు కిల్ల కిలా నవుతాంది వాళ్ళ ఆట చూస్తే మస్తు ఉంటది
అ
ఏం చేస్తున్నావ్ మ్మా ఇంకా
ఏ ఏం లేద అక్క ఖళ్ళిగా ఉన్నా
అవునా ఏం కూర వండిది మీ ఆక్క బావా మీ అక్కబావ ఏం కూర వండిది మరి ఈయలా
పాల్ క్ రాసుకున్న
అవునా మీ బావ ఎం చెత్తాడు ఊరికే పిచ్చి తిరుగు తిరుగుతడట కదా పనే పాట ఏది ఉండదటగా అంతేనా ఎప్పుడు పిచ్చి పిచ్చి పనే చేస్తాడా
అయిన అది మాకు కూడా తెలవదు అది మాకు తెలవదు
మా బావ అయితే మస్తు మంచోడు పాపని చూడు ఎట్లా పట్టుకుంటాడో అసలు పాప మా పా పాప నయితే అసలకి విడిచి పెట్టడు పాప బాబుని కొడతా అంటే కూడా చూసుకుంటూ కూడా గటనే నిలబడతడు అంత మంచోడు మా బావా
అవును గా
ఇప్పుడు తినిపిస్తా నోన్నడు తాపితా నోన్నడు ఏ సోయ ఉండదు మా బావా కదే తెలుసా
అవునా
హమ్
బావా మంచోడు అంట బావ
ఏమని చూడవ అమ్మ ఆయన అయితే పిచ్చి పిచ్చి అవుతుంది సేపు ఒక్కసారనా
అందరంటే కుశలమే కదతక్క
ఆ కుశలం అంటే ఇక కుశలం అన్నట్టే గాని మా బావ కి మొన్న జ్వరం వచ్చింది
అయ్యో మంచిగా చూపించుకోవాల అక్క
ఏ దావాఖన పోయినాం పోయినాం గానీ దావాఖనలా ఆయన నుండి ఆ వైద్యం మంచి వైద్యం ఇచ్చిన కాని మందులు మంచిగా తీసుకోవాలని చెప్పిళ్ళు సరేలే ఇక మళ దవఖాన అంటే గుర్తు వచ్చింది అ మందులు పోయాలి పిల్లగానికి మరి బాయ్ ఉంటాను ఇక
ఆ సరే అక్క ఉంటాను బాయ్ అ